హలో
హలో
వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి
ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
నీను బాగున్నానండి
ఏం చేస్తున్నరండి
ఏం లేదండి పైన ఊరికే వాకింగ్ చేస్తా ఉన్నా నిద్ర రాకుంటే చల్లగాలి బాగా వస్తుంది
అవునా
మీరు
మేము ఇప్పుడే తినేసామండి అలా ఫ్రీగా కూర్చాము మాకు
ఏం చేశారండి ఏం తిన్నారు
రసముఆన్నామండి
మేము కూడా సేమపించ సేమపించండి రసం కార్డ్ ఆ
ఆ ఇష్టం అండి మీకు బాగా రసం అంటే
అట్లేం లేదండి పండుగ రోజు చేస్తాం కదా ఊలి క్క రసం అవి అయితే ఇష్టం అండి నార్మల్ రసం అన్
నాకు అసలు తినాలనిపించలేదండి రసంతో ఈ రోజు ఏదో అలా లైట్గా తిన్నా బాగుందండి నాకు నచ్చదు
ఓకే రసం మీకి నచ్చదా
ఆ
మరి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి
నా ఫేవరెట్ ఫుడ్ అంటే వెజ్ లో వచ్చేసి లెమన్ రైస్ బాగా తింటానండి అదొ ఒకటే ఉంటే చాలు రైస్ ఐటెమ్స్లా అయితే లెమన్ రైసు ఇంకా చపాతి ఆలు కర్రీ అంటే బా ఇష్టం ఉంది
చపాతి ఆలూ కర్రీ నా అండి
ఆ
చపాత పప్పు కూడా బాగుంటుంది
హ
చపాతి గుత్తంకాయ బాగుంటది
మీ ఫేవరెట్ ఏంటండి
మా నా ఫేవరెట్ కరీస్ లో అయిది గోంగూర దాలండి గోంగూర పప్పు
అవునా
ఉమ్ బాగుంటది మీక అది అదే చెప్దాం అనుకున్నా మీకు నచ్చదు కదండి గోంగూర పప్పు అంటే
గోంగూర పప్పే కదండి నాకు ఎలాంటి పప్పు అయినా కూడా నాకు పప్పు పప్పంటిని నచ్చదు అసలు
కష్టమే అండి మరి పప్పు కాకుండా ఇంకేం చేస్త ఇది
చేస్తామండి ఒక రోజు పప్పు ఒక రోజు రసము ఇంకా ఉంటాయి కదా వెజిటేబుల్స్ పొటాతో బ్రింజాలు ఇంకా చిక్కుడుగాయలు థర్డ ఏకాయలా ఉండే కదా అవన్నీ చేస్తా ఉంటాం సాంబార్
బీట్రూట్ కూడా చేస్తారాండి
ఆ చపాతీ లోకి ఎక్కువగా చేసుకుందామండి అది
బీట్రూట్ అంటే అసలు నచ్చదండి నాకు
అవునా
అది చూస్తూనే ఎందుకు
హెల్దీ హెల్దీ ఫుడ్ అండి అది
ఆ హెల్తీ ఫుడ్ అలాంటివన్నీ నచ్చువు కాకరకాయ కూడా హెల్తినే కానీ నచ్చదు కదా చేదుగా ఉంటుంది
ఒకసారి కాకరకాయ ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటది అసలు
ఆ ఫస్ట్ కాకరకాయనా ఆయిల్ లో బాగా డీప్ ఫ్రై చేసి చేసేది కదండీ ఆ మా అమ్మ కూడా చేస్త ఉంటాది అండి బా ఆ మరీ అంత చేదు అనిపించేదు బానే ఉంటుంది
కర్రీ కంటే ఫ్రై చాలా బాంటది కాకరకాయ్
ఆ అవునండి ఇంకా చిన్న కాకరకాయలు తిన్నారండి నార్మల్ పెద్దవి కాదు చిన్నవి
లేదండి వాటిని చిన్న కాకరకాయలు అన్నార అనుకుంటా ఏదోనే నేమ్ ఉంది వాటికి
కాసరకాయలా ఆ అదే
అవి కూడా ఆ ఎక్కువ చేస్తా ఉంట్రు కానీ నేను ఎప్పుడు అవి టేస్ట్ చేయలేదు
ఆ అవి ఆ
ఫ్రై లాగే చేస్తా ఉంటారు చపాతీ లే
హా అవునండి చపాతి పూరి రేట్ రొట్టి రొట్టిలే కూడ బాంటది ట అవి ఇప్పుడు దొరకవండి నార్మల్గా సీజన్ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా ఐ థింక్ ఆగస్ట్ అప్పుడు వస్తది
అవి ఆ నార్మల్గా వలుస్తున్నప్పుడే ఎక్కువ చేదు చేదు స్మెల్ వస్తా ఉంటాయి చేస్తే ఇంగ చేదు ఉంటాయని చెప్పి ఆ స్మెల్ కే నేను ఇంకా అవి వద్ద అనుకుంటా
ఆహా అవి మరీ అంత చేదేం ఉండవండి బానే ఉంటాయి దాంట్లో చిన్నగా రెండు విత్తనాలు లాగా ఉంటాయండి అవి తింటే సౌండ్ వస్తది టప టప అని బానే ఉంటదండి అది కూడా చిత్రం చిత్రా అన్నంన్నీ మీరు ఇలా చేస్ నాన్ వె
నాన్ వెె ఆ
నాన్ వెజ్ లో ఏముంటది ఇంకా చికెన్ బిర్యానీ హ బిర్యానీ ఉంటే చాలు
నాకు కూడా అంతే అండి బిర్యానీ ఆ చికెన్ కబాబ్ ఉంటే చాలండి నాకి
హా కాబాబ్ బావుంటది బి హా బిర్యానీ లో ఏ ఏ బిర్యానీ ఇష్టమండి తందూరి మండి చికెన్ దమ్ బిర్యానీ
చికెన్ ఫ్రై స్పెషల్ బిర్యానీ అని చెప్పి అంటే పీసెస్ ఒక్కటే ఫ్రై చేసి ఉంటాయి ఆ బిర్యానీ నాకు చాలా ఇష్టం అండి
ఓకే బావుంటదండి అది కూడా చికెన్ తందూరి కూడా బాంటది
మాకి మా హోమ్ టౌన్ లో ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ లో బాగా టేస్ట్ ఉన్న బిర్యానీ నచ్చే బిర్యానీ అంటు నాకి ఫ్రై పీస్ బిర్యానీనే ఈ మధ్య ఎక్కువ అది తిని తిని అదే ఎక్కువ నచ్చేసింది నాకి
ఓకే ఓకే అండి అంటే లైక్ పీసెస్ ఫ్రై చేస్తారు కొంచెం గ్రేవీగా ఉంటది అదే
ఆ గ్రేవీగా ఉంటది
ఆహా
బోన్ ఉండదు.
ఆ ఓన్లీ పీసెస్ ఒకటే ఉంటది
మాకి ఆఫీస్ లో ఎప్పుడైనా ఇంకా ఆ తినల్ల అనిపిచ్చినప్పుడు అలా ఇంకా అందరం కలిసి బ్రాండ్స్ అయితే తెప్పిస్తాడు అన్నా కలిసి తింటాం అందరం
బాంటదండి మీకేమి
బ్వాంటది
తందూరి గూడా బ్వాంటదండి లైక్ మండి
అవునా అండి
ఆ పెద్ద పెద్ద బోన్సొచ్చి
ఫుడ్డు తినడమే తక్కువ ఆశ ఎక్కువ కానీ తినడం తక్కువ
అవునండి కళ్ళు చూస్తే కళ్ళతో చూస్తే తింటాం అనుకుంటాం బట్ కొంచెం తినేపాటికే ఫుల్ అయిపోతది
కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమనిపిస్తదంటే కర్డ్ రైస్ అయినా కొంచెం తిని పడుకుంటే చాలనిపిస్తది నాన్ వెజ్ తిన్నప్పుడు మనకి ఏదో కో ఎక్కువ తిన్నామేమో హెవీగా తిన్నామేమో అనే ఫీల్ వస్తది తినేసిన తర్వాత ఎందు తిన్నామా కర్డ్ రైస్ ఒక్కటే తినింటే చాలు అనిపిస్తది
అవునవునండి ఒకసారి అయితే ఓకే మరీ ఇంకొకసారి నై టికి తినాలంటే ఇంగ ఎట్లో ఉంటది అస్సలు తినాల్లనే అనిపిచ్చదు
అవునండి
మరి అబ్బాయిలు ఎలా తింటారో కానీ నాన్ వెజ్ అంటే వాళ్ళకదొక ప్రాణం ఇంక ఎమోష
అవునం అవునండి ఎప్పుడు వాళ్ళకి డైలీ నాన్ వెజ్ పెట్టినా గుడా తింటారనుకుంటా నేను
హా అయ్యో దాంట్లో అనుమానమే లేదు డ్యామ్ ష్యుర్ గా దింటారు
మ్
ఎందుకో అబ్బాయిలకైది నాన్ వెజ్ అంటే అంతిష్టం అయినా కంపార్ టు గర్ల్స్ వాళ్ళే ఎక్కువ తింటారు కదండి అంటే బాఇసు
అవునవునండి అందుకే వాళ్ళలో గుడా స్ట్రెంగ్తు ఎక్కువ ఉంటదండి మనకంటే
హా అవును నిజమే
హూమ్ వాళ్ళు ఆ ఫుడ్డు బా తింటారు అందులోనూ వాళ్ళు హెల్దీగా గూడా ఉంటారు గల్స్తో పోలిస్తే గర్ల్స్ తినడం తక్కువ కూడా స్ట్రెంత్ గూడా తక్
తక్కువే స్ట్రెంత్ తక్కువే ఏదెనో నార్మల్ గా ఆ రోగం వచ్చినా పడిపోతాం చన్నరోగంకే అబ్బాయిల్ చానా స్ట్రాంగ్ గా ఉంటారు
అవునండి చాలా స్ట్రాంగ్ వాళ్ళు ఇప్పుడు జనరేషన్ లో అమ్ అమ్మాయిలు గూడా అబ్బాయిలతో ఈక్వల్ గా ఉండల్లని చొప్పి ఉన్నారు లేండి స్ట్రాంగ్ ఉమెన్స్ గుడా ఉన్నారు
అవును అయ్యో ఇప్పుడిక ఈ జెనరేషన్ లో ఎవరికి ఒకరి ఎక్కువ గాదు ఒకరి తక్కువ గాదు
తక్కువ గాద అందరు ఈక్వల్ గా ఉండాలని చెప్పి అన్ని ఈక్వల్ గా గుడా మెయింటైన్ జేస్తూ వర్క్ చేస్తూ గుడా ఉన్నారు అన్ని ఈక్వల్ గెట్టి పోటీ ఇస్తున్నారు అబ్బాయిలకు అమ్మాయిలు ఉండ
అవునండి ప్రతి ఒక్క రంగంలోనూ ఉన్నారు అందరు
అవునండి అవును
ఇంకా చెప్పాలంటే అమ్మాయిలకే రిజర్వేషన్ ఎక్కువ కొంచెం కంపేర్ టు బాయ్స్ ఉ
అవునండి
ఆ
ఈ మధ్య చూసుకుంటే ఏది చూసిన అమ్మాయిలే విన్ అయినట్టు అమ్మాయిలే సక్సెస్ అయినట్టు న్యూస్ అంతా ఏది ఒక జాబ్స్ జాబ్ పర్పస్ కావచ్చు ఏదైనా స్పోర్ట్స్ పర్పస్ కావచ్చు అన్నిట్లోనూ అమ్మాయిలే ఫస్ట్ ఉన్నారు
అవునండి ఇంట్రెస్ట్ అలా ఉంది అమ్మాయిలకి కొంచెం పట్టుదల ఎక్కువ అండి
అవునండి ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలా అనే తపన ఎక్ క్కువ ఉంటది అమ్మాయిల్లో పేరెంట్స్ కోసం అబ్బాయిలది కొంచెం తక్కువ అబ్బాయిలు ఎలా ఉంటరంటే ఎంజాయ్ చేద్దాము
హా
అలా ఉంటది కానీ అందరు అబ్బాయిలు అలా ఉండర్ లేండి కొంతమంది అబ్బాయిలు కూడా ఫ్యామిలీ కోసం త్తం ఆలోచించే వాళ్ళు ఉంటారు
ఉంటారు మే బి అబ్బాయిలకు కూడా లోప ట్లు ఉంటుందేమండి బట్ బయట అంత కనిపించరు బయట పడరు
అవునవునండి
ఊ
సరేలేండి పడుకోవాలి నిద్దరస్తుంది ఇంకా
ఓకే అండి నేను కూడా పడుకుంటాను బాయ్
బాయ్ అండి